హలో
ఆ హలో
ఇన్పిస్తుందా
ఆ వినిపిస్తుంది
అది నాకు యాడ్ కాలేదు
అహం యాడైంజె నాకు త్రీ కాల్స్ అని పడ్డది చూసుకోండి ఒకసారి
అవునా త్రీ కాల్స్ ఎందుకు ఫోర్ మాట్లాడుతునాం కదా
ఫోరా
ఆ నాలుగు మాట్లాడినట్టున్నం
ఆహా లేదు
మూడేనా
ఆ
వచ్చే క్యా
మ్ ఆమ్ మీది ఉమ్మడి కుటుంబమా లేకపోతే చిన్న కుటుంబమా
చిన్న కుటుంబమే మాది
ఆహ ఎవరెవరు ఉంటారు?
మదరు నేను ఇద్దరమే ఉంటాము. బ్రదర్ వాళ్లు స సపరేట్ పోయిర్రు
అవునా ఇప్పుడు మీకు చిన్న కుటుంబంలో ఉంటే ఇలా అనిపిస్తుంది? చెప్తార
ఆ చిన్న కుటుంబమే అంటే ఇగ ఇంగ మదర్ నేను ఇద్దరమే ఉంటాం కాబట్టి
మ్
మ్ అంతె ఇంటికి పోయినప్పుడు అమ్మతోనే ఉంటా
మ్ ఇప్పుడు ఉమ్మడి కో కుటుంబం అంటే తాతయ్య, అమ్ నానమ్మ, పిన్ని, బాబాయ్ అక్కవాళ్ళు, చెల్లెవాళ్ళు, మామయ్యలు, అత్తమ్మలు వీళ్ళందరూ ఉంటారు కదా
అవును
ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజెస్ ఏంటివి అనుకుంటున్నారు మీరు?
అర్థం కాలే అటెండ్ చేస్తవా
ఆ అడ్వాంటేజెస్
అడ్వాంటేజస అంటే ఇప్పుడు ఎవరైనా ఏమైనా చెడ్డ పనులు చేస్ ఎ ఇబ్బుడు తప్పుడు తప్పుడు పనులు చేస్తే భయపడతారు అన్నట్టు, ఎందుకంటే చెప్పేటోళ్ళు చాలా మంది ఉంటారు కదా అట్ల భయంతోనే ఏమైనా తాగుడు కానీ లేకపోతే ఏమైనా వేరే ఆ పనులు కానీ చేయకుండా భయపడి ఉంటారు ఏమైన ఇప్పుడు సదువుకోవడానికి పోయిర్రు అంటే సదువు సదువుకుంటునే ఉంటారు వేగ వేరే ధ్యాసలో ఉండరు ఎందుకంటే, ఆ నాకోసం ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందని, ఆ ఇంక చిన్న పిల్లలకి అయితే ఇగ ఆ పెద్ద ఫ్యామిలీలో ఆ ఏంది వాళ్ళు చిన్న పిల్లలు ఫ్యామిలీతోని ఆడుకుంటూ పెరిగితే అదొక వాళ్లకు మా లిబిడో లిబిడో అంటారు వాళ్ళకి సైకాలజీలో లిబిడో అంటారు అది మంచిగ డెవలప్ అయితది. అంటే వాళ్ళు ఆ పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఆల్ సాటిస్ఫాక్షన్ తోనే ఉంటారు అంటే వాళ్ మైండ్ కరెక్ట్ పని చేస్తది అన్నట్టు ఇప్పుడు చిన్నపిల్లలకప్పుడు మిల్క్ ఎక్ ఎక్కువ త మదర్ కూడా మిల్క్ ఎక్కువ ఇయలేదనుకో వాళ్ళు అన్ సాటిస్ఫైడ్ గా ఉంటారట. పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏదో, ఆ వాళ్ళు ఏదో మి చింగ్ లో ఉన్నట్టు వాళ్ళు మెంటల్ గా ఉంటారట.
అవును
అంటే సైకో గా మారుతారు, లేకపోతే సరిగ్గా మాట్లాడరు, లేకపోతే ఎవరు పని ఎవరు మాట వినరు అన్నట్టు.
మ్
ఉమ్ అది లిబిడో అన్సాటిస్ఫైడ్ గా ఉంటారట ఇప్పుడు పెద్ద ఫ్యామిలీలో అయితే ఆ ఆ ఆడడంలో కూడా సాటిస్ఫైడ్ ఉంటాడట చిన్న పిల్లలు ఏమైనా నవ్వుతూ ఉంటారు ఒక్కొక్కొసారి ఆయన భయపడితే ఒక్కటే సరి ఆ ఆ నవ్వుతారు కదా అలాంటి కూడా సాటిస్ఫైడే ఉండాలట వాళ్ళకి అంటే ఇంత పెద్ద ఫ్యామిలీలో అంటే చిన్న పిల్లలకి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంటది చిన్నపిల్లలకి మస్ అడ్వాంటేజ్ ఉంటది
ఉమ్ ఉ
ఇది కూడా మంచి అడ్వాంటేజే ఎందుకంటే కొద్దిగా ఫ్యామిలీ బావుంటే ఎలాంటి తప్పులు పని చేయకుండా ఉంటరు అన్నట్టు భయంతోని
నాకు తెలిసిన వరకు అయితే ఇప్పుడు మనము ఉమ్మడి కుటుంబంలో ఉన్నారనుకో ఇంకా ఉన్నారంటే వాళ్ళకి చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చిన్నప్పటి నుంచేలే వాళ్ళకి నైతిక విలువలు ఇంకా వాళ్ళకి సాంప్రదాయాలు పద్ధతులు అవన్నీ చెప్పే పెంచుతారు ఇంకా మన వాళ్ళని మనల్ని చూసుకోడానికి మన అనుకునే వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు
ఉమ్
ఉమ్ ఇంకా ఏదైనా తప్పులు చేసినా ఏం చేయాలన్ న్నా ఒక్క మాట మన వాళ్ళని అడుగుతే అయిపో అని ఒక ధైర్యము ఇంకా ఆ మనకేమన్నా అయితే మన వాళ్ళు ఉన్నారు గదా అన్నా ఒక భావన ఇలా ఉంటాయి
ఆ
ఇంకాం ఒకవేళ చిన్న పిల్లలు ఉన్నవాళ్ళయితే వాళ్ళను వదిలిపెట్ ఎక్కడికైనా ఎళ్ళాలంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చూసు కుంటారు అన్నట్టు ఏ పనైనా చేసుకోవచ్చు ఇంకా కలిసి ఉంటే అన్ని పనులు పంచుకుంటూ చేస్తూ సంతోషంగా ఉంటరు ఇంకేందన్న ఎండలు వస్తే ఇంకా వేరే వాళ్ళ అవసరమే లేదు ఇంక వాళ్ళద్ వాళ్లే పెద్ద కుటుంబం కాబట్టి ఒక్కొక్కళ ఆ ఇ ఇంటి నుంచి ఒక్కొక్కళ్ళ వచ్చినా మనం సరిపోతాది ఇంకా
ఆవును అట్లా ఇప్పుడు చిన్న కుటుంబం వల్ల ఉండడం వలన ఏందంటే ఇప్పుడు మదర్ ఫాదర్ ఏదో జాబ్ చేస్తురు ఉండి ఇప్పుడు ప్రైవేట్ జాబ్ లేకపోతే వ్యవసాయమా చిన్న పిల్లలు ఉన్నా హాస్టల్లో బంధిస్తరు
అవును
ఆ చిన్న చిన్నప్పటి నుంచి ఆ వాళ్ళు పెద్దలు ఇట్లా నైతిక విలువలు బోధిస్తారు కదా అలాంటివి కూడా చాలా మిస్ అయితరు వాళ్ళు
అవును వాళ్ళ ప్రేమ ఆప్యాత అనురాగాగాలు కూడా వాళ్ళకి అంతయ్యి వాళ్ళ ప్రేమ ఏంటో తెలియదు ఇంకా
ఉహుమ్
హ్మ్ ఇంకా ఇప్పుడు చిన్న కుటుంబంలో వచ్చేసర్కి ఎట్లా అంటే ఇంకా హ్మ్ పనులు ఎక్కువ ఉండయ్ అన్మాట ఇప్పుడు వైఫ్ ఒక్క భార్య భర్ త వాళ్ళ పిల్లలు ఉన్నారన్కో కొంత వాళ్ళు స్కూల్ కెళ్ళి పోతార వీళ్ళు జాబ్ కెళ్తార ఇంకా అందరు ఒకటే టైంకి వచ్చి వాళ్ళది వాళ్ళు వొండు కొని తినేస్తార ఇట్లా గూడా వాళ్ళకి టైం సేవ్ అయితది ఎక్కువ స్ట్రెస్ ఉండది అట్లా
హ్మ్ హా
ఇంకా కొన్నిటికి పెద్దవాళ్ళు ఉమ్మడి కుటుంబంలో వద్దు అది చెయకూడదు ఇద్ రూల్సు రెగ్యులేషన్స్ పెడతరు గదా
అవును
అదే చిన్న కుటుంబంలో అయితే అలా ఏమి ఉండదు ఇంకా వాళ్ళ ఇష్ ష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు ఆ అంటే వాళ్ళది వాళ్ళు ఆ మెచ్యూర్ గా ఆలోచించడం గాని లేకపోతే ఆ వాళ్ళు వారి నిర్ణయాలు చిన్నప్పటి నుంచి తీసుకోడం గూడా అలవాటు అయిపోతది ఇంకా ఏది కరెక్టే ఏది తప్పు అని చిన్నప్పుడె తెలుసుకుంటారు
ఓకే
అని నా భావన అట్లా
అది కరెక్టే
ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నంత వరకి వాళ్ళు చెప్పేది చెప్తారు ఇంకా తర్వాత ఒకవేళ వాళ్ళకెమన్న అయ్ వాళయ్ వండకపోతే అప్పుడు మనకి ఒకటేసారి అన్ని తెల్వాలంటే తెల్వయ్ కదా అదే చిన్నప్పటి నుంచే మనది మనం తెలుసుకుంట మనం మన్ బతుకుంటు ఇట్లా ఉన్నాం అనుకో ఏంటో తెల్స్ సమాజం బయట ఎట్లుంది అట్లా
ఆమ్
పెద్ద కుటుంబం అయితే అందరు వెనుకెసుకొస్తూ ఉంటారు అదే చిన్న కు కుటుంబంలో అయితే ఇలా ఇలా ఉంటుంది ఇలా ఇలా అని వాళ్ళది వాళ్ళు తెల్స్ కుంటరు
ఆ
చెప్పండి కదా ఆరోగ్యం గురించి బోధించండి కదా అవును ఈ ప్రజెక్ట్ గురించి మీక్ ఎవరు చెప్పడం జరిగింది
ఆ ఏద్
ఇది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్రజెక్టు మీక్ ఎవరు ఆ చెప్పడం జరిగింది
అంటే దీన్ గురించి మాట్లాడొద్దన్ చెప్పారు కదా
అంటే మిన్న నేమ్ తీసుకోవదు ఈ ప్రజెక్టు ఆ పేరు
ఆహ్
జస్ట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ మనం ఎప్ ఎప్పుడు నుంచి ఏమేమ్ చేశిండ్రనేది చెప్పుకోవచ్
ఆహా మా అక్క
ట్రైనింగ్ తీ తీసుకున్నాం ఒక టీమ్ లో ఇగా కలెక్టరేట్ ఇగ ట్రైనింగ్ ట్రైనింగ్ తీసుకున్నాం
ఇందులోనా
ఆ దీనికి అంటే మేము ఇగా కోఆర్డినేటర్గా చేసినాం మా కింద పని చేపించినం చాలా మందికి
అవునా
ఆ
ఇది మా అక్క మాకు తెలిసిన వాళ్ళు చెప్పడం జరిగింది
ఓకే ఓకే
పోయిన ఇయరే చెప్పిండ్రు కానీ నాకు నమ్మాలి అనిపించలేదు ఈ ఇయర్ మొన్నా మొన్నా ఆట్లా నమ్మినా పదిహేను రోజులకి అట్లా వచ్చినాయి.
అమౌంట్ వచ్చినాయా ఆ దీంట్లో ఎవరైనా నీకు వర్క్ ఇస్తా వర్క్ ఇస్తా అమౌంట్ తప్పే చేయండి. అని ఎవరయినా చెప్తే చేయకూడదు. కరెక్ట్ మన తెలుగు స్టేట్ లో ఇద్దరు ఇద్దరే మానిటర్ చేస్తారు. దీనికి ఒకరు ఒక సార్ ఉన్నారు. ఒక మేడం ఉన్నారు. వాళ్లు ఆ ఏం మనకు స్పెషల్ కాల్ అలాంటివి ఏం చెప్పారు చేయరు వాళ్ళు డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్ ఇంట్లోనే పంపిస్తారు. ఏమైనా ఉంటే దీంట్లో ఇప్పుడు ఒక బిజినెస్ అయిపోయింది. కొందరు ఇట్లా చేస్తున్నారంటే ఆ నేను మీకు ఇంకా పని ఇప్పిస్తా ఇంత పే చెయి నేనింక ఈ వేరే ప్రాజెక్ట్ ఉంది. దీ దాంట్లో జాయిన్ చేస్తా దాంట్లో మస్తు ఇన్కమ్ వస్తది. దీనికి ఇంత పే చెయ్ ఆని డిమాండ్ చేస్తున్నారట
అసలు ఇది పెట్టడానికి ఆ కా కారణం ఏంటి
ఆ అవి పెట్టడానికి కారణమా అది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా
అవును
విన్నరు కదా ఆర్టి ఫిషియాల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు దానికి మన తెలుగు లాంగ్వేజ్ డెవలప్ చేయాలి అంటే మనం మాట్లాడుతున్న ఏదైతే పదాలు ఉన్నాయో
ఆ
ఆ పదాలు వాళ్ళు ఏఐ హబ్బుకి వీళ్ళు వీళ్ళు ఏంటంటే వాళ్ళకు ఇస్తారు ఏ ఐ డెవలప్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళుకు అమ్ముతారు. అన్నట్టు మన వాయిస్ మాత్రమే తీసుకుంటారు. మనం ఈ టాపిక్ మొత్తం వదిలేస్తారు. కానీ ఇప్పుడు ఏరియాని బట్టి ఈ విధంగా మాట్లాడుతారు. ఈ స్లాంగ్ల్ ఏరియా కి సంబంధించిందని వాళ్ళు ఏ ఐ తెలుగు లాంగ్వేజ్లో డెవలప్ చేస్తారు. అన్నట్టు మన డేటా మన డేటా ఎక్కడ లీక్ కాదు. దీంట్లో సేఫ్ అండ్ సేక్కుర్గా ఉంటది.
అవునా
ఆ ఏ ఐ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసమే తెలుగు లాంగ్వేజ్ డెలప్మెంట్ కోసం
ఉహ్
ఇప్పుడు నువ్వు గల గల మాట మాట్లాడాలి కదా ప్రతి వాడు ఆ. ఆ ప్రతి వర్డ్ ఆడై ఉండాలి కదా అట్లా ప్రతి వర్డ్ ఆడాయలు. ఉండాలంటే ఏదో విధంగా వాళ్ళు దీనికి ఒక సీక్వెన్స్ లో పెడతారు మనం. రకరకాలు మాట్లాడినాము అప్పటి నుంచి చాలా మాటలు మాట్లాడినాం కానీ ఏ దీనికి మనం మాటలు మాట్లాడిన దానికి. చాలా ఒక సీక్వెన్స్ లో పెడతది అన్నట్టు సీక్వెన్స్ మీద మనం. ఆ మన పదాలు కట్ కట్ చేసి ఒక సీక్వెన్స్ లో పెడుతది.
అవునా.
ఆ.
ఇంత్త ఇలా ఉంటుందని తెలీదు. అందుకని దీని గురించి అని.
ఓకే. ఇది సేఫ్ ఐనా సెక్కురే ఎవరైనా ఎట్లా. మీకు మెసేజ్ గాని ఫోన్ చేసి ఇట్లా అడగడం గాని లంచ్. చేస్తే ఎవరికి చేయకండి అన్నారు.
హు ఓకే.
దీనికన్నా ముందు మంచి మంచి ప్రాజెక్ట్ వచ్చినాయి.